ఎవరండి మాట్లాడేది? ఆ వాతావ వాతావరణ ఏ ట ఉందండి
బానే ఉంది. మీకెలా ఉంది?
మాకైతే రాత్రి వర్షం వచ్చింది. నిన్న ఆ మొన్న వర్షం వచ్చింది ఫుల్గా, నిన్నేమో రాత్రి కొంచెం వచ్చింది. మబ్బు మబ్బుగా ఉంది, కొంచం లైట్గా ఎండొస్ ఉంది ఆ ఆ వాతావరణం అయితే వర్స చూచన ఉంది. సాయంత్రం లోగ మళ్ళీ ఇరగ తీయొచ్చు.
ఉహు మాకు నిన్నా, మాకు మొన్న ఫుల్గా వచ్చింది, నిన్న రాలేదు గాని.
మ్
ఇవాళయితే మబ్బుగా ఉంది. వాతావరణం బాలేదని చెప్పే బట్లు ఉతకలేదు ఇంక.
ఉమ్ ఆ వేళ కొంచెం వర్షం వచ్చేలాగే ఉ ఎండగా ఉందని చెప్ పీ మధ్యలో ఎందుకిలే అని చెప్పి మధ్యన్ మధ్యలో ఎందుకులే అని చెప్పి వర్షం వస్తదని మేం కూడా ఏం చేయలేదు ఈరోజు. లైట్గా ఎండ, ఫుల్గా మబ్బు అలా ఉంది మా ఊర్లో ఈ రోజు వాతావరణం.
ఉహు టీ తాగార?
ఆ
టి తాగారా?
లేదండి
ఏ
ఆ పెట్టుకోవలండి ఇప్పుడు.
ఉహు మధ్యానం బొంజెసార?
లేదండి. ఈరోజు వంట చేసుకోలేదండి.
ఆహ
ఉ మీరు
మేం మా ఇంట్లో భోజనం చేశామండి మధ్యానం బంగళదుంప కూర.
ఉహు
ఇప్పుడు టీ తాగడానికి నాకు టీ అలవాట్ లేదు. మా అమ్మగారు కాఫీ పెట్ ఆ టీ పెట్టుకుంటున్నారు.
ఉహు ఉ మరి ఏమేమి తినే అలవాట్లు ఉన్నయి?
ఆ పెరుగు తిన్నండి. మీర్ తే అన్నీ పర్లేదు
ఉహు పాలు, పెరుగు, టీ అలాంటివి అలవాట్లేదండి
పదిహేను రోజులనుంచి పడుతుంది మీకు
మాకు వరుస అండి అంటే మబ్బు ఎత్తేస్తుంది కానండి మధ్యలో పడలేదు పది రోజుల క్రితం ఒకసారి పడలేదు కూడా లైట్ గా చినుకులు పడి ఆగిపోయింది మళ్ళీ మొన్న పడింది ఫుల్గా
హ
మళ్ళీ నిన్న అదే టైంకి మబ్బు ఫుల్ వేసింది గాని వర్షం అయితే రాలేదు రాత్రి నైట్ పడుకున్న తర్వాత కాసేపు వచ్చింది మరి ఎక్కువగా రాలే
ఈ రోజు ఇరగ తీసేద్దామను కొన్నం మరి ఏం చేస్తారో తెలీదు సాాయంత్రం
మాకు పడదేమో అనిపిస్తుంది
హుహు బా బాగా ఎక్కువగానే ఉంది
ఎండగా ఎండ లేదు గాని ఎండ తెలియట్లేదు గాని ఉబ్బ తీీసేస్తుంది
హు మాకు ఎండ బాగానే వచ్చింది పొద్దుటే పుల్ వర్షం వస్తది అనుకోంటీ పొద్దుటి బాు అదే మబ్బుగా ఉంది
ఉహు
ఇప్పుడు వర్షం ఏమన్నా వచ్చి ఉంటే కనుక
హు
ఉతికిన బట్టలన్నీ పాడైపోయేవని ఉతకలేదు
తీర చూస్తే వర్షం రాలేదు
హు ఇంకా ఇంకా ఎండ ఫుల్గా వచ్చింది అయితే ఈ రోజు మబ్బు పోయి
ఆ
వాతా వాతావరణం అయితే
అంటే మాకు మబ్బుగా ఉంది ఎక్కడ వర్షం వస్తు వస్తుదో అని చెప్పేసి ఉతకలేదు బట్టలో
ఉహు
లేదంటే ఉదికితే ఆ ఈ పాటికి
ఉహు
మనం అంటే వాతావరణం బట్టే కదా బట్టలు ఉతుక్కుంట
అవునవును లేతే పాడైపోతా అనవసరంగాను
అవి వేసుకోవాలన్నా ఇష్టం ఉండదు మళ్ళీ ఉతుక్కోవాల్సి వస్తుంది టైం వేస్ట్ అవుద్ది అన్నాడు
పొలాలు ఏమైన్నా ఉన్నాయా ఇటు సైడ్ మీకు
హు
ఇటు సైడ్ వర్షాలు వచ్చినాయి కదా మొన్న పొలాల గురించి ఏమన్నా న్యూస్ ఏమన్నా వచ్చిందా
పొలాల గురించి అంటే కొద్దిగా కొన్ని పొలాలకి వాటర్ ఉండదు కదా వాళ్ళు కొంచెం సంతోషం కాకపోతే ఏంటంటే మళ్ళీ గట్టిగా ఇరగ తీీసిందంటే అసలే మళ్ళీ ఈ నెల్లోనే ఏప్రిల్ లో మే లోనో కోస్తారు కోతలు ఆ వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు గట్టిగా వస్తే వర్షం అవి వెళ్ళిపో వాటర్ అలా నిల్సిపినాయి అనుకోండి వా ఆ ఇబ్బంది అవుద్ధి గట్గా వస్తే అవి కింద పడిపోతాయి కద
ఉహు
తలకాయలు వాలేసేస్తే ఇబ్బంది అవుద్ అనమాట పంట పాడైపో గట్టిగా రాకుండా ఉంటే పర్వాలి వచ్చినా
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పొలాలు ఉన్నోళ్ళు
ఆ ఉన్నారు
ఉహు
ఫ్యామలీ ఫ్రెండ్స్
ఓకే ఓకే
మామూలుగా అయితే ఇంకెవరో తెలిదండి ఫ్యామిలీ ఫ్రెండ్సే తెలుసు అల్లెమేసేది సంవత్సరం అనేది కూడా మాకు తెలియదు
ఓకే ఓకే
ఉహు
వేషాల్లో తడిచే అలవాట్లు అలాంటివి ఏమన్నా ఉన్నాయా వర్షంలో తడిసి అలవాట్లు అలాంటివి ఏమి ఉన్నాయా
నాకు లేవండి మా అమ్మాయికి ఉన్నాయి మాకు ఒక అమ్మాయి ఉంది ఉమ్ కయ పత తల తడిస్తే ఎప్పుడైనా జలుబు చేత్తదని తడవనండి
ఉహు
తడవడం అయితే ఇష్టమే నేచురల్ కదా వర్షం అందుకని ఇష్టపడతాననామాట వర్షంలో తడవడం
వర్షం నీళ్లు నిలవ చేస్తారా
ఉమ్
వర్షం నీళ్ళు నిల్వ చేస్తారా
ఆ బా ఆ అంటే ప్లాస్టిక్ బాటిల్లో నిల్వ చేసాను అందులో చేయకూడదు అం ఉన్నారని చెప్పి ఇంక ఈ సంవత్సరం మొన్న వర్షానికి పట్టలేదు ఈ సారి వస్తే పట్టాలి
వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ నిలిచిపోవడం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా
ఆ లేదు
వెళ్ళిపోతాయా వాటరు ఎక్కడికక్కడ స్టక్ అవ్వకండా
ఎక్కడికక్కడ స్టక్ అవకుండా అంటే ఇంట్లో అవావ్ గానీ బయట డ్రైనేజీ దగ్గర ఉంటాయి అవి మున్సిపాలిటీ మాది అగ్డ చెప్పాము తిపిస్తానన్నాడు
ఆహా అంటే ఇప్పుడు వర్షం వచ్చినా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు రాకపోయినా నష్టంమేం లేదు
ఆ
ఉమ్ ఈ రోజు వర్షం వస్తదంటున్నారు అయితే
వస్తది అనుకుంటున్నాం మరి ఏం జరుగుద్దో తెలీదు
ఓకే
అప్పుడు రావచ్చు లేదంటే ఆగిపోవచ్చు
ఇంక రేపు ఉతుకుతారా బట్టలు వర్షం రాకపోతే
మ్ అ
న్యూస్ లో ఏమన్నా వచ్చిందా ఈ వారాల్లో వర్షాలు గట్టిగా వస్తాయి అని అట్లాంటివి ఏమన్నా
అంటే ఆంధ్రాలో పడతాయి అన్నారు కాని మాకు పడ్డాయి ఇప్పుడు ఆంధ్రాలో పడుతున్నట్టు ఉన్నాయి
ఉమ్ హు
ఈ రోజు న్యూస్ అయితే చూడలేదు రేపు చూడాలి న్యూస్ లేదా నైట్ కి చూసి అప్పుడు
ఓకే
ఉతకాల లేదా అన్నది చూస్తా బట్లు
గట్టిగా ఎండొచ్చేస్తే మరి ఇబ్బందిగా ఉంటుంది పెద్దోళ్లకి పిల్లలకి
అవును వే వేసవికాలం ఒకటి వచ్చేసిందిగా
నీరసాలు వచ్చేస్తున్నాయ్ ఎండ వల్ల
మ్
ఎక్కువ వాటర్ తో ఎక్కువ వాటర్ తాగాలి అంటే ఎక్కువ తాగలేం కదా వాటర్ ఏం త త్తం
ఆ త కొత్తాగాలి లేదంటే గుల్గోజీ ఇలాంటిది లేదంటే సగ్గుబీంజావ ఇలాంటివి ఏవనా తాగుతూ ఉండాలి లేకపోతే మజ్జిగా ఇలాంటి తాగుతూ ఉండాలి
అది నిజమే
లేదంటే ఇవి అవి గింజలు ఉంటాయి అవి నానబెట్టుకొని ఆ బార్లే గింజల్ నాన్ పెట్టుకుని బార్లే గింజలు నానబెట్టుకోవడం కాదు
సబ్జా
జగింజలు నానపెట్టుకుంటారు ఆటిలో కొంచెం నిమ్మ చెక్క అది కలుపుకొని కూడా తాగొచ్చు వేసవికాలం ఉపయోగపడుద్ది
మ్
బార్లే గింజలు అంటే ఉడకపెట్టుకోవాలి
ఓకే ఓకే
మ్ సబ్జాగింజీలు కూడా సెలవు చేస్తది అనమాట వేసవి కాలం
వాతావరణం ఇప్పుడు చల్లగానే ఉందా వేడి వేడిగా ఉందా
కొంచెం పర్వాలేదు కొద్దిగా లైట్ గా చల్లగా ఉం
ఓకే
ఉ
ఇంకా
హలో
ఆ హలో
చెప్పండి
మీరే చెప్పాలండి
ఆ అదే వాతావరణం ఎలాగుందా అని చూస్తున్నా
పిడుగులు పడ్డాయా మొన్న వర్షాలు వచ్చినప్పుడు
హ్మ్
మొన్న వర్షాలు వచ్చినా పిడుగులేమన్న పడ్డాయా
ఆ లేదు లేదడి కాకపోతే ముందు రోజయితే మొన్న వర్షం రాకముందు రోజయితే చెట్టే దో ఇరిగిపోయి కరెంట్ స్తంబాలు అయ్యి ఇయ్యి విరిగిపోయినాయి అంటే వర్షం రాలేదు గాలిదుమ్ము ఓచ్చింది పెద్దగా
ఆహా
దగ్గర్లో ఒక ఐదు కిలోమీట ర్లు అలా ఉంటది అక్కడ పడిపోయింది మొత్తం కరెంట్ ఆ రోజు ఇబ్బంది అయింది మాకు
ఓకే
ఉ లేకపోతే ఇబంధిండు పిడుగుల అ అయితే నేను పడలేదు
ఆహా మీ మీ సైల్ వర్షంబడితే ఎన్ని కిలోమీటర్లు వరకు వర్షం పడుతుది
మా ఊర్ల కిలోమీటరు ఆవతల పడితే మాకు ఒకక్కసారి రాదండి కిమీటర్ రెండు కిమీటర్లో దూ లో ఒ ఒకసారి రాదు అటు సైడ్ కొడుతుంది మబ్బా ఎక్కడంటే అక్కడ కొట్టుకుంటూ వెళ్ళిపోవత
ఓకే
ఎటెలితే అటు వర్షం వస్తంది అన్నమాట
ఓకే
హ మాకైతే ఒక ఒక్కొక్కసారి ఫుల్గా మూసినప్పుడేఒత్ వస్తుంది లేదా తేలిపోతే అని అలా అలాలా వెళ్ళిపోద్ది
ఓకే సరే అయితే అండి ఉంటాను
ఆ
బాయ్
అ